హలో హలో హాయ్ అండి
బావున్నారా అండి
అం బావున్నానండి మీరు బావున్నారా
అవునండి ఏం చేస్తరండి
ఆ నేనేం లేదండి హౌస్ వైఫ్ నండి
హౌస్ వైఫ్ ఆ అండి తిన్నారా అండి
ఊ తిన్నానండి మీది అయిపోయిందా లంచ్
అయిపోయిందండి ఏం చేశారండి ఇవాళ
మాది బెండకాయ అండి ఊ
అంటే మంగళారం ఒక్క పొద్దా ఏమన్నా
అట్లేం లేదండి మేము నాన్ వెజ్ వీక్లీ వన్సే తింటాం
అహ్హ
ఉహు మీరు డైలీ తింటారా
లేదండి అలా వీక్లీ ఫ్రీ టైమ్ తింటాను అది
అకే
ఫ్రైడే సండే అలా
ఆహా ఉహు ఎప్పుడు తినాలనిపిస్తే ఆప్పుడు ఆఖి
త్రీ టు ఫోర్ టైమ్ అయితే కంపల్సరీ అండి ఇగ
ఉహు
ఇంట్లో తేకుంటే బయట బయట లేకుంటే
ఉహుహు అంటే ఇప్పుడు చికెన్ తిన్నారా
అవునండి ఇవాళ చికెన్ చికెన్ అండి ఇవాళ కర్రీ అండి బిర్యానీ తెలిదండి
ఉ
బిర్యానీ చేయలే అండి కర్రీ
ఓకే
మీరు చేస్తారా అండి బిర్యానీ
ఉ చేస్తామండి
ఉ ఎట్లా చేస్తారూ అండి దాని రెసిపీ చేస్ వస్తదండి దాన్ని రెసిపీ చెప్తారా
నేను చెప్పాల్ల
ఆ
ఓకే చికెన్ తీసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి కొత్మీర మెతీ ఇంకేంటి ఏమంటారు పుదీనా ఇంకా కార్డ్ చికెన్ ని మంచిగా వాష్ చేసేసి దాంట్లో పసుపు వేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి తర్వాత కారం వేయ్యాలి సాల్ట్ వేయాలి ధనియా పౌడర్ చికెన్ మసాలా బిర్యానీ చి చికెన్ బిర్యానీ మసాలా
ఆహా
ఓకే దాని తర్వాత కార్డ్ వేయాలి మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి లెమన్స్ క్విజ్ చేయాలి చేసేసి కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసేయాలి ఒక థర్టీ మినిట్స్ అయినా ఫార్ వన్ అవర్ అయినా
ఆహా
దాని తర్వాత బాస్మతి రైస్ తీసుకోని వాష్ చేసేసి
ఆ దాంట్లో స్పైసెస్ హు చెప్పండి
పచ్చిమిర్చి పేస్ట్ వేయరా అండి
ఆ నేను వేయనండి
మీరు వెయ్యరా
ఉ నేను వేయను వేయ్యొచ్చు వేస్తే గరం మసాలాని చికెన్ బిర్యానీ మసాలా వేస్తాం
అవు అదే ఎస్తారండి చికెన్ బిర్యానీ మసాలా వేస్తారు గరం మసాలా ధనియా
ధానియా పౌడర్ వేస్తాను
ఆహా
ధనియా పౌడర్ వేస్తాను మళ్ళీ చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా ప్రియా చికెన్ బిర్యానీ మసాలా అది వాడతాను దాని తర్వాత అది అయిన తర్వాత ఇంకా థర్టీ మినిట్స్ లో మనకు చేసుకుంటాం అన్నప్పుడు రైస్ వాష్ చేసేసి పెట్టేసి దాంట్లో స్పైసెస్ లవంగం ఇలాచి ఇంకా స్టార్ ఉంటుంది కదా దాని పేరు తెలియదు నాకు ఆ ఆది దాల్చిన చెక్క ఆ లీఫ్ ఉంటది బే లీఫ్ మిరియాలు
అ
వేసేసి ఆ కొంచెం పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రైస్ ని కూడా నానబెట్టేయాలి
ఓకే ఇవన్నీ ఎలా ఎస్ఆర్లో వేస్తారా అండి
నేను రైస్ తో పాటే వేసేస్తా
ఎందుకు ఎసార్ల ఎవారా
ఎసర్లు వేయను రైస్ లోనే అట్లా పెట్టేసి రైస్ ని ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసేసు కున్నాక వాటర్ ని డ్రైన్ చేసే స్ట్రైన్ చేసేసి దాని తర్వాత చికెన్ ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను ముందు కుక్ చేస్తానన్నమాట
కుక్ చేస్తారా చికెన్
ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాను ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో ఆయిల్ ఎంత పైకి వస్తుంది కదా ఆ టైం లో రైస్ ఇప్పుడు ఆ రైస్ ని లేయర్ గా వేసుకుంటాను
లేయర్ పై
నా బిర్యానీ స్టైల్ అది మీ బిర్యానీ స్టైల్ చెప్పండి
అయితే సేమ్ అండి మిఠైలు అయితే అలానే కలుపుకొని పక్కకు పెడతాం కదా
ఉ
కాకపోతే నేను ఏసార్లు వేసుకుంటానండి మొత్తం గరం మసాలాలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినది స్టార్ పువ్వు అది
ఆ ఆ
అవి వేసి నేను దాంట్లో ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా వేస్తా
ఆ
కొత్మీరూ పుదీనా లెమన్ మనం పిండుకుంటాం కద లెమన్ కూడా కొన్ని స్మెల్స్ గా కట్ చేసి ఎసర్లే వస్తారనండి నేను
ఓకే
అలా ఎసి ఎస్సర్ వచ్చాక రైస్ ఎసిన తర్వాత సెవెటి ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అఐనికి వెయిట్ చేస్తాను
ఆ
దాని తర్వాత డైరెక్ట్ ఎస్ఆర్హెచ్ రైస్ అయినాక డైరెక్ట్ వేసేస్తానండి చికెన్ కానీ
అది ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ రావా అండి మీకు
రావండి ఏదైనా మన ఏమంటారు జాతి గంప అవి ఉంటాయి కదా
ఉ ఉ
అసంటి దాంట్లో తీసేయాలి అండి ఐస్ అవని
ఓకే
తీసుకుంటే వాటర్ వేస్టేజ్ వాటర్ వెళ్ళిపోతాయి కదా అవి
చేసేసి నేరుగా వేసేస్తారా
ఆ డైరెక్ట్ చికెన్ కిందనే ఉంటది రాట్ లేట్ అయితే అయ్యాను
అదే చికెన్ కిందే ఉంటుంది రైస్ ఏసేసి ఆ ఆ ఆనియన్స్ కొత్ పుదీనా, కొత్తిమీర వేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసి అట్లా ఏస్తా నేను
ఆహా అట్ల కాదు నేను ఏం చేస్తా ఇప్పుడు ఏదైతే మనం చికెన్ కలుపుకుంటాము గంజిలో
ఉ
అది అట్లనే ఉంచేస్తా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ దాక
ఉ
డైరెక్ రైస్ ఏవైతే అయిపోయి ఉంటాయ అవి టరకొసేసి దాని పైన కొత్మీరు, పుదీనా కొది గరం మసాలా ధనియా అవి బిర్యానీ మసాలా అవేసి నెయ్యేసి పై నుంచి ఆవునండి
ఉహు హు
దాని పైనకెళ్ళి నెయ్యి ఏస్తా నెయ్యేసి దమ్కూరకు వేడి చేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ వర ట్వంటీ ఫైవ్ టు హాఫ్ ఎన్ అవర్ వరకు
ఉహు
ధమ్ అయినాక చూసుకొని మంచిగా మసాలా డీప్ గా ఫ్రై అయిందా లేదా అనేది చూస్తాను పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళా వేడి చేయాల్సిందే అండి గ్యాస్ మీద గ్యాస్ మీద ఇబ్బంది అయితదండి కట్టెల పై మీద బిర్యాని మంచిగయితది
మీరు కట్టెల పొయ్యి మీద చేస్తారా
అవునండి కట్టేల పోయ్యి లోనే యూజ్ చేస్తానండి
ఓకే చేసినప్పుడు ఎన్ని కేజీస్ చేస్తారు
మినిమమ్ మా సిక్స్ మెంబర్స్ ఉంటామండి సిక్స్ సెవెన్ మెంబర్స్ కొరకు ఏసుకుంటాను ఒక టూ టూ అండ్ హాఫ్ అలా చేసుకుంటాం
ఓకే
నేను చేస్తానండి మినిమం టెన్ కేజీస్ వరకు కూడా చేస్తాను
ఉహు
మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే అప్పుడు వచ్చా హైదరాబాద్ కి అప్పుడు ఉప్పల్ల చేశానండి
ఓకే
ఐడియా ఉందా మాస్టర్ చెఫ్ ఉప్పల్ ఎంతలా అటు సైడ్ వచ్చాను
ఓకే ఉహు హు ఇంకేం వంటలు వచ్చండి మీకు
అ వంటలు ఎక్కువగా అయితే ఏమి లేవండి ఇవే ఇ చికెన్ కర్రీస్ చేసుకోవడం
ఉ
సీట్ అలా డబల్ కా మీఠా చేయడం వచ్చు
ఉహు
మీరు చేస్తారా అండి లేదండి అది ఐడియా లే కుర్బాని కా మీట చేయలేండి ఇప్పటి వర
మా హస్బెండ్ చేస్తాడండి బాగా చేస్తాడు
అవునా
ఉ
అవి ట్రై చేయలేదండి ఇంక
ఉహు ఆప్రికాట్స్ తెచ్చుకుని డ్రై ఆప్రికాట్స్ తోటి చేస్తాడండి
ఆహా హలీం చేస్తానండి యూట్యూబ్ లో చూసి అది రంజాన్ అప్పుడు హలీం కూడా చేస్తా
ఆ మా హస్ బెండ్ చేస్తాడు అవి నాకు రావు ఈ కుర్బానీక మీఠా హలీం నాకు రావు అవి ఆయన చేస్తాడు
ఆహా
ఉ
నేర్చుకోవాలి కదండి మరి యూట్యూబ్ లో చూసి నేర్చుకోవలి మెల్లమెల్లంగా
ఆయన చేస్తాడు కదండి మళ్ళీ నేను ఎందుకు
అరే ట్రై చేయాలి కదండి అప్ ప్పుడు అప్పుడు ట్రై చేయాలి మీ చేతిది కూడా తినిపియాలిగా మీ హస్బెండ్ కి
మా హస్బెండ్ కి నా చేతితో చేసే డిషెస్ వేరే ఉంటాయి అవి నేనే చేస్తానండి ఇవి ఆయన చే తో నేను తినేపిచ్చేసా అండి నీ ఆయన చేస్తేనే నేను తింటానండి
చేరి సగమా అండి ఆహ
ఆ
మీ ప్రాపర్ ఎక్కడండి
మా ప్ర
మా ప్రాపర్ గోదావరిఖని అండి గోదావరిఖనా ఉ అయితే హైదరాబాద్ లో పోయి ఉంటున్నారనమాట
ఉ అవునండి ఇప్పుడు మీరు గుడా జాబ్ పర్పస్ ఉండట్లేదా అండి
అవునండి
అట్లా నేను గూడా ఆ బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను కూడా జాబ్ చేసేదాన్ని
ఏం చేస్తుండండి బ్యాంక్ లో చేస్తాడు బ్యాంక్ లోనా అండి
ఉ
ఏ బ్యాంక నుంచి
ఐసిఐసిఐ అండి
ఆహా దాంట్లో లోన్స్ చానా ఉంటాయి కదండి ఐసిఐసిఐ టి ఫ్ సి అసోంటిది మరి మాకి ఇట్ సైడ్ ఎస్బిఐ అసొంటి దాంట్ల ఎవ్వరుగా అండి
అంటే మీరు మంత్లీ ఇన్కమ్ చూపియాలి కదండి ఏదో ఒకటి
అవును
ఇప్పుడు బిజినెస్ ఎస్తే ఐటిఆర్స్ ఉండాలి మీరు జాబ్ చేస్తే పే స్లిప్స్ ఉండాలి
ఆహా ఐటి ఉంటే ఏదైనా చేయచ్చు
ఆ చెయో చో ఏం ది మీకు ఎప్పుడో ఒకసారి మీక్ మనీ పడుతుంది అంటే బాద్ గదండి సో మికెదన్నా ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఇప్పుడు ఐసిఐసి గాని ఎస్బిఐ గాని ఏంటంటే మనకు సమ్ టైమ్స్ ప్రి డ్ ఆఫర్స్ వస్తయ్
ఆహా
సో అట్లా వచ్చినప్పుడు మనకు డాక్యుమెంటేషన్ లేకుండా మనకు లోన్స ప్రూవల్ అయిపోతయ్
అవునండి
నాతో ఇంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి మళ్ళీ కలు
థాంక్యు థాంక్ యూ ధన్యవాద